ఉమ్ ఏం జేస్తున్నవ్
నేన్ చాయ్ స్విచ్ యేకోకుండా స్విచ్ యేకోకుండా పెట్నాం ఆ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ జూస్తాన్నాం
ఉమ్ నేన్ ఢీ
నువ్వు ఢీ జూస్తానావా
ఆ అది ఏం బాగలే ఢీ మళ్ళా క్లోజ్ జేసి మళ్ళా పాటలు పెట్టినా
అవునా
ఇన్ని రోజులు బాగుండా ఇప్పుడు ఎండ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన్నారు
ఆహా ఇప్పుడు ఎంత మంది పార్టిస్పెంట్స్ ఉన్నారు ఆహా అవునా
ఆడోళ్ళంటే ఇంగా గలీజ్ గుంటది ఏం బాలే
ఆహా
ఇ త్తేస్
అవునా ఓకే సినిమా బెట్కో ఇగ
సినిమా డౌన్లోడ్ జేసినా చూడల్లా
చూడు ఏమన్నా బాగుంటే ఏం సినిమా డౌన్లోడ్ జేసుకున్నాం
అదే అదేంది కొరియాది ఒకటి టిను ఇంగోటి ఏదో డౌన్లోడ్ జేసిన
ఆహా
ఉమ్ ఏదో తెలీదు
కొరియాది హిందీ సబ్ టైటిల్స్ ఆ ఇంగ్లీషా
తెలుగునే తెలుగు హీరోయిన్
ఉమ్ హు
ఉమ్ కపుల్ అదేదో ఉంది చూడు కపుల్ ఫ్రెండ్లీ
నాకు దెలువదమ్మా అవన్నీ నేను అసలు ఏం పట్టించుకోన్ లే కొరియన్ సినిమాస్
ఉమ్ మన తెలుగు హీరోయిన్
అవునా
ఉమ్
నేన్ మన తెలుగు సినిమాలే ఓ ఐదు రోజులు మూడు రోజులు బడ్డతయ్ సినిమాల్ జూడడానికి అమ్మమ్మ ఏదో సినిమా ఒక రోజు లో జూసినా
ఉమ్
కష్టం చూడాలంటే సినిమాలు
బాగా జూస్తాం మేమ్
ఆ ఆ
యావైవో వచ్చినాయి సినిమాలు కానీ అవేం చూడం పెన్ను కేసు అంటా ఏందో పెన్ను కేస్
ఏమో అబ్బా
కేరళ మూవి అంటం అది ఏం
ఓకే
హ్మ్ కపల్ ఫ్రెండ్లీ చూడలా
ఆ
కపుల్ ఫ్రెండ్లీ చూడల్లా బాగుందంట
ఏమోమ్మ నాకు ఈ ఆట ఆటా సినిమా చీ సీరియల్ చీ షో బిగ్ బాస్ బిబి జోడి ఆ రెండు చూసకె టైమ్
మ్మ్
ఇంగ అవి యాడ చూసేది
మ్మ్
ఆటా బాగుంటది కామెడి మ్మ్ మ్మ్
నేనూ చూస్తున్నాన్
ఊహ్మ్ మా ఫ్రెండుదుంటే
ఉమ్
షేర్ ఇప్పిచుకోని వాడుకుంటున్న
ఉ హ్మ్
మ్ హాట్స్టారు తనదే జి ఫైవ్ తనదే ఉమ్మ్
నేను చూడాల అనుకుంటా కాగానీ నాకు లే వి సబ్స్క్రిప్షన్స్
అవునా
ఉమ్ అందికే చూడల
ఆహా ఏ నిద్దరొస్తాంది నాకు యమ్మ రెండు గం టల్ నిద్దరాద్దు
హ్మ్ గుడికిపోయే వరకు
ఉమ్ నిద్రపోయి లేసే లో ఫైవ్ ఐతాంది అప్పుడే టైము
హ్మ్
ఏంది టైం అట్లా పోతాంది
అంతే
మన కాలన్నప్పుడు టైం పోదు
ఇంగేమి
ఆ ఏం జేస్తం అబ్బ ఏం చెయ్యలేం ఆట బెట్కున్నా చూస్తాన్నా
మూవీ బెట్ ఏ డార్లింగ్
ఏ
డార్లింగ్ మూవీ
పెట్టుకున్నావా
ఉమ్ ఎళ్లిపయద్
ఏళ్ళిపోయింద
హు ఊ
అంటె
అది బ్యాక్ ఒచ్చేశింది
ఔనా
ఉ
ఊ ఉ
కాంచన చుడాలి ఈ టైమ్లో
చూడు
హు మళ్ళంతే
ఇ హా
హు హు బాత్రూము బాత్రూమ్లో గాదు పరుప్ పైన బోస్ తా భయంకి హా
ఉ అ
ఉ
ఏం జేస్తం ఏం చేయ్లెం
చూడల్లని ఉంది నాకైతే
ఊ
ట్ మాకక్ కూతురు పుట్టింది
ఆహా బాంద
ఊ బాంది అరుస్సుంది అప్పుడేనే కేకలేస్సంది
ఆహా ఏంజయ్ జేస్తాంది అబ్డే
ఊ త్రీ మంత్స్ అన్కుంట డిశంబర్ నైన్ట్ సేవంటీన్ పుట్టింది
ఔన
ఊమ్
అహా
టిన్కి పుట్టింది అయ్యింటుంది గదా ఇబ్బుడికే
అ
రేపట్ కి మొన్నాడికేమో రేపటికి ఒచ్చి త్రీ మంత్స్ ఎ మో ఫోర్ మంన్స్ ఆ
ఏమో తెలీద్ రేపట్కి డిశంబర్ ఓ ఫోర్త్ మంత్
స్టాట్ ఔతది
హ
బక్ రుత్ నలుగునెల్లైపోయింది తెర్వక
ఆ అంతె టైమ్ అట్లా గడ్చిపోతాంటా ఇంక పిల్లలు ఉంటే ఇంగా టైమే ఉండదు ఆ
మ కండ్లు మండుతున్నయ్
కళ్ళ పండుకుంటవా
యా
అ ఒక తూ తూ మినిట్స్ ఉండ దయపోడితే పని తండది
ఉమ్ నేనెండా
పడుకో కళ్ళు మండుతనై అంటానవు.
మాముూలే
ఆ ఏమ అట్లా పడుకోకుండా ఉంటే మళ్ళా ప్రాబ్లం వస్తా దమ్మ నా వాళ్ళ ప్రాబ్లం వస్తే ఎల్లీ పోత సార్
హహ రెండు జేబులు చేతుల పెట్టుకొని
ఆ
పోదా అది మళ్ళ పండుకుంటే
ఆ ఏంది పోతది కల్లు మంటలు
అ
నువ్వు ఫస్ట్ టైమ్ అమ్మాయి ఇంతసేపు మేల్కోవడం
ఎవరు
నువ్వే
నేనా లేదు నాకు అలవాటే
అవునా నేన్ మెల్కడం ఫస్ట్ టైమ్ అయితే
అ
నేను ఎప్పుడు తోం పది గంటలకు వెళ్న ఈ పాటికి అయి
ఉమ్
హ వికెట్ డౌన్ అయింది
నేను ఎప్పుడు తెలిసిన బాగా పనుకునేది నాకు అసలే నిద్దరు లేక కన్నా ఎక్కువ ఆలుపు అయిపోతుంది చూడు లేదంటే తలనొప్పి అట్లాంటప్పుడే నేను ఎక్కువ బండుకునేది
హ మనం సాటర్డే చేసిన ఈ పాటికి బాగుండు
మ్మ్
ఆ సటర్డే టైమ్ అంత వేస్ట్ ఐపో
అ
హ్మ్
ఏ సాటర్డే యే ఓపిక లేదు.
నైట్ షిఫ్ట్ చేసి నైట్ నిద్ర లేకుండా ఉంటారు కాబట్టి
ఉ
ఆ
నేను చిన్న చిన్నవి రిల్ రిల్లలు ఉన్నాయి ఇడ
అవునా
ఉమ్
నేను ఆడ గుడికి పోతే మా ఫ్రెండ్తో
ఉం
నాకు నిద్ర లేకుండా అబ్బ చనా డిమాార్ట్ పోయినానా
ఉం
నా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకున్నా
అ
బట్ ఈ రోజు ఏమో నిద్దరే రాకుండా ఉంది ఏదైనా పని ఉ అంతే అంతే మైండకి
ఉమ్
అదాపోయి చేసేలా పోయి చేస
హ
ఉమ్ ఇంకేంట్రా మరి
ఎం లే
హ
పాటలు వినుకుంటా ఉన్న
ఆ
పాటలు వినుకుంటాఉన్నా
ఆహ ఆ పాటలు వింటే నిద్ర వచ్చేసాది ఆటోమేటిక్ గా
ఎమోషనల్ పాట్లు
వినండమ్మ బాగా వినండి
ఇప్పటి అన్న్య పాటలు ఫ్రెండ్స్ పాటలు
ఆహా బాగా విన్ను
ఉమ్మ్ అవే వినేది ఇంకేముంటది
మ్మ్